హలో హలో హలో హలో
హలో హాయ్ ఏం చేస్తున్నారు హలో
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు హలో హలో
ఎం
హలో
మామి వెల్
అవునా
చేస్తున్నారు
టాయి్
తిన్నం
తిన్నామండి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి
మీది కూడా అట్లనే అవుతుందని ఎందుకో మరి సిగ్న
సిగ్నల్ ప్రాబ్లమే కావచ్చు హ
అంట ఇప్పుడు విం
ఏం లేండి ఇప్పుడే లంచ్ చేసాను
హ్మ్
హ్మ్ మీర్ చేస్ సరే అం
ఆ చెస్
ఎంకరీ చేస్ సరే
లంచ్ కూడ అయిపోయింది పప్పు అండి మైసూర్
హ్మ్ మేము గూడా పప్పేనండి
హ్మ్ హ్మ్
అమ్మ వాళ్ ఇంటికి ఎందుక ఎళ్తున్నారండి
అక్కడ బొడ్రాయి పండుగను దుర్గమ్మ పండు అని ఒకటి చేస్తారనమాట ఊర్లలో అయితే వెళ్
ఊహు పండగ కోస సమ
హ్మ్ పండు కోసం ఎల్తున్నాం
పోతుదా అండి టూ డేసా వన్ డే న
ఆహా ఈ రోజు బోనాలు చేస్తారు రేపు
ఆహా
హ్మ్
ఆ ఒకే
ఇంకా షాపింగ్ చేయాలి వాళ్ళకు బట్టలు బిట్టలు పెట్టాలి కదా షాపి
ఆహా ఎక్కడ తీసుకుంటార అండి బట్టలు గిట్ల ఎస్ షాపింగ్ మాల్ వెళ్తారు
అట్లనే అంటే ఇంకా షాపింగ్ మాల్ అని ఏం కాదు. ఏదైనా దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్ళే దారిలో గాని, ఏదన్నా ఉంటే అక్కడికి
ఉహు అక్కడికి వెళ్ళి తీసుకుంటారా.
హ్మ్ తీసు కుంటానండి
ఇప్పటికి ఎన్ని కాల్స్ అయిపోయినాయ్
ఆ ఏమోండి అంత గమనించలేదు.
ఉహు మ్ హు టాస్కులో ఉన్న కాల్స్
అదే అండి ఈ టాస్క్ లో ఉన్న కాల్సిని నేను అంత గమనించలేదు
నాది ఓవర్ అయిపోయినాయి
అవునా గ్రేట్ అంటే మీరు అంటే నాకు కొంచెం ఈ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరి పండగ వెళ్ళాలి కదా అటు ఇట్ తిరగడం వల్ల కొంచెం లేట్ అయితుంది అంతే ఉమ్ షాపింగ్ చేయాలి మళ్ళీ ఆహా కాలే అండి ఫిఫ్టీన్ అయితే అవ్వలేదు. ఇంతవరకు అన్న అబ్ బాయినట్
అంతేనా
ఊ
సరే అందులో ఎగ్జిట్ ఎన్నో ఇంకా
ఆ
కాల్స్ ఇంకా ఎగ్జిట్ ఎన్ని అయినాయో
ఎక్జిట్ అయితే త్రీ అయినట్ ట్ ఉన్నాయండి
ఇం ఇంకా టెన్ కాల్స్ మాట్లాడాలి కదా
ఆ మామ ఎడాల అయితే ఇంకా ఇటు అటు తిరగడమే బిజీ అయిప్ పోతున్నాను ఇంకా అందుకే లేట్ అయితుంది లేదా అంటే అయిపోయేవి ఇంకా మమ్మీ వాళ్ళు సిటీ లో వుంట్ తర్వా దూరం ఇంకా మాకు మేము ఊరిలో ఉంటాము ఇంకా మమ్మీ వాళ్ళ ఊరికి మాకు కొంచెం దగ్గర అన్నమాట ఇంక ఏమైనా సరుకుల్ తెిమ్మనంటే నేనే ఎళ్ళి తీసుకు కొని వాళ్ళ ఇంటి దగ్గర వేస్ తెజస్
ఆహా ఇగ అబ్బాయిల క్ లెమ్మిదేస్ వస్తా ఉంటారు పని ఎందుకు మీకు బ్రదర్ బ్రదర్ గిట్లా ఎవరు లేరా అండి
ఉన్నారు బ్రదర్ ఉన్నాడు గాని సిటీ లోనే ఉంట
ఆహా మమ్మీ వాళ్ళు ఊరిక వచ్చినప్పుడు రాడేమో బ్రదర్ కూడా
ఆ రాడు రాడు ఇంగ్ లేట్
ఇక మీకు వెహికల్ ఉంటదేమో వెళ్లడం రావడం చేస్ సరేనా
మ్మ్ ఇంగ మాస్క్ సారు ఉంటాడు తీసుకొని వెళ్ళవాల అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే తీసుక్
ఓకే ఓకే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది
ఆ అడ్జస్ట్మెంట్ అదే
మ్మ్ హ్మ్
మ్మ్ ఇకా మీరేం చేస్తున్నారండి
కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం ఊరికి ఈరోజు
ఎందు
ఆ మా పెద్దమ్మ వాళ్ళు ఉప్పలమ్మ పెడుతున్నారు దవుని
ఆ అహా ఇపుడు ఇంగా ఉగా ఇది ముందు ఇవన్నీ
ఆ అదే వెళ్ళాలనేసి అనుకుంటున్నాం నేను మా సిస్టర్
ఉమ్ ఇద్దరు కలిస వెల్తారా
నింగ్ వరకి వెళ్దామని అనుకుంటున్నాం రేపు ఫెస్టివల్ ఆ మా ఊదని ఒక పద్దది ఈ పని చేసుకోలేక పోతుందింట రాండి అని కాల్ చేస్తుంది యుకే
అవునా అండి మీ పెద్దమ్మ వాళ్ళ హల్ప్
మా పెద్దమ్మంట చేయకూడద అంటడి ఇప్పుడు
చెయ్
ఆ కొంచెం ఆమెకు వెళ్తు బాలేదు ఉమ్ అయితే ఒక్కతే ఉందని రండి కొంచెం హెల్ప్ చేదురు తొందర అయిపో పోతుంది ర మనకే అనేసి అంటుంది
ఉమ్
ఆ రేపు మార్నింగే పెట్టు కున్నా మనేషి వాళ్ళది ఎప్పుడు లేట్ అవుతుది తినేసరికి త్రీ ఫోర్ అవుతుది అదే అదే వెళ్ళాలి ఇప్పుడే పర్మిషన్ అడిగినా పర్మిషన్ సక్సెస్ అయింది
అవునా మీ సార్ని అడిగారా
అద ఆ పిల్లలు తీసుకొని వెళ్తాం మరా సారు వస్తారో రారో తెలు అడగల విల్ ని అది కాని నేనైతే వెళ్తా అని చెప్పినా
అవునా మరి మళ్ళీ రిటన్ ఎప్పుడండి
మళ్ళీ రిటర్న్ ఆలోచించాల్సి వస్తుంది మమ్మీ వాళ్ళు వస్తారంటే ఒకవేళ వెళ్తే మమ్మీ వాళ్ళు ఊరికి కూడా వెళ్తానేమో
ఆ
అప్పనుంచి అ అటు అప్పనుంచి అ అటు నుంచి అట్టే వెళ్ళాన లే ప్ట్ ఇకడికి వాస్ టీ మమ్మీ తీసుకొని సిటీ కెళ్దాం అనేసి అంటుంది మమ్మీ
ఇంక ఇప్పుడు హాలిడేసే కదా పిల్లల్ని కూడా
ఉమ్ అదే అని చూస్తున్నా మండే వచ్చినై మండే రోజు మమ్మీ రమణి
ఉమ్ ఇగా మళ్ళీ మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే పిల్లలతోని అయి ఎక్కడికెళ్ళలేం కదా మ్మ్
మీ పిల్లలు ఎల్లరా స్కూలుకి
ఉంటాయి గదా సిటీలో ఈ రోజు లేదండి సెకండ్ సాటర్డే పడు
అవునా మా బాబుకు ఉందన్ ఉంది ఈ రోజు వాళ్ళ స్కూలు
ఉ మ్మ్ అవునా ఇంగ నేను మా పిల్లల్ని ఇక్కడ ఊర్లోలోనే పంపిస్తా ఇంగ లేదు మండే నుంచి హాఫ్ డే స్కూల్స్. స్టార్ట్ అయ్యతాయ్ అంట
ఎండ ఎక్కువగా ఉంది కదండి వాతావరణం ముందే
అవునండి కానీ మార్నింగే పంపియాలంట సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కే పంపింయలంట అప్పటికే పిల్లలు లేవడమే టైం కి లేస్తరు ఇంగ హాఫ్ డేస్ నుండి ఎప్పుడు లేస్తారొ ఏమో
మేము అదే చూస్తున్నాం లేవడమే వాళ్ళు ఇస్ సెవన్ థర్టీ అయితది మ్మ్ ఊ
అటు ఇటు అని అని ఊరికే పిలిచి పిలిచి అరిసేసరికే వాళ్ళకు నైన్ అయితాది తెగిపోడానికి ఇక అట్లాంటిది ఇప్పుడు ఇంకా ఇంకా ముందు అయిందని
తింటరో తినరో తినకుండానే పంపయాల్సి వస్తది ఇగ
మ్మ్ కానీ మెసేజ్ ఏమొచ్చిందంటే వాళ్ళ స్కూల్ నుండి తినకుండా పంపీకండి ఎండ బాగుండడం వల్ల నీరస పడు పోతా రు పిల్లలు ఆ చాయ్ పాలు ఆ పాలు బిస్కెట్ అట్ల కాకుండా ఫుడే తినిపించి పంపియండి అన
ఏదన్నా డైలీ మార్నింగ్ వాళ్ళు ఇద్దరు మందమని టిఫిన్ చెయ్యండి రోజు ఆ అట్లా ప్లాన్ వేసుకున్నాం అనుకో టిఫెన్ అయితే వాళ్ళు గూడ తింటరు పొద్దునట్టే లంచ్ పెట్టాలన్న తినరు కదా వాళ్ళు
ఆ రైస్ తినాలంటే తినలేరు కదా
న్ టిఫన్ జేష్న అన్ కో ఒక్క మామూలు ఒక దోస్ స రెండు ఇడ్లీలు దిన్న జాలు
ఉ అవును కొంచెం ఆ
ఉ వాళ్ళకు గూడా కొంచెం ఎనర్జీ ఉంటది నీర్స్ సం గూడా గారు ముందే ఈ
మీ పిల్లలకి ఎప్పనుండండి హాలిడే అవి హాఫ్ డేస్
స్కూల్స్ అంటన్నారు
ఊ హు ఇంగా మళ్ళీ తర్వాత హాలిడేస్ కి సిటీకేనా ప్లన్
ఈసారి సిటీకేళ్దాం అనుకుంటున్నామండి. పిల్లలన్ గుడా తీసుకొని సిజిలోనైతేనే. కొంజెం జూ పార్క్ అటు ఇటు వెళ్ళొచ్చు కదాండి
ఉ కానీ ఎండలో వెళ్ళాలంటే
మార్నింగ్ ఎళ్ళాలిండి మార్నింగ్ వెళ్తే మళ్ళ ఈవినింగ్ వర్క్ కుజు పార్కల్నే ఉండొచ్చు ఆ జూ పార్క్లో మొత్తం కూల్గుంటది అండ్ ఎక్కువ చెట్లు ఉంటాయి ఊ అందుకే కూల్గుంటయ్ ఏమైన్నా లంచ్ ప్రిపేర్ చేసుకొని తీస్ కొనేలలి హ్మ మార్నింగ్ ఎల్తే ఈవ్నింగ్ వరక్ అందులోనే ఉండొచ్చు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావచ్చు ఇగ
ఉ అవును అంటే ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఉన్న దగ్గరికి అది దెగ్ గేరేనా
కొంజెం లాంగే గాని వెళ్ళాలని అనుకుంటున్నాం
ఉమ్ ఇంగ తొందరగా బయలుదేరితే
ఆ ఎట్లాగు పర్క్ ఓపెన్ చేేస్సరికి టెన్ ఆర్ లెవెన్ అయితది ఉ మనవి లో పాస్ క్కడికి అందుకుంటాం ఉమ్ మేళగానే ఎ లోపల్గెతే అయిపే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ వరకు బయటకి రా ఆ వాళ్ళక్ గూడా అనిమల్స్ అండెంటివో ఇప్ ఇప్పటి నుంచి తెలుస్తయి ఆ
సార్ మరి వెళ్ళినప్పుడు మేము కూడా వస్తాం అనుకుంటాను మాకు తెలిసి మమ్మీ వాళ్ళు కూడా సిటి లోనే ఉంటారు ఒకవేళ ఇలా వెళ్లే రోజు ఫోన్ చేస్
ఆ అందరం కలిసి కూడా వెళ్ళొ చ్చు అలా కూడా మంచినే ఉంటది ఎంజాయ్ చేస్ నటుంటది
ఆ మీరు ఒక టిఫిన్ అట్లా ప్రిపేర్ చేసుకోండి నేను ఒక టిఫిన్ ప్రి పేరు చేసుకుంటా వెళ్దాం కలిసినట్టు టుంటది అక్కడ పిల్లలు ఆడు
ఈసారి ఎల్ వెళ్తున్నారా సమ్మర్ లో మీరు కూడా
వెళ్ళాలనుకుంటున్నానండి ఉ ఇంకా సమ్మర్ అంటే నేను ఇగ సమ్మర్ అంటే మరీ మా మే లో ఏం ఏళ్ళను ఇంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అట్లా ఎల్ తా అనుకుంటా ఫస్ట్ సెకండ్ వీక్ వాళ్ళకి ఇంగ హాలిడేస్ ఉ అదే అదే ఇంగేప్పుడయిపో తే మరి
అదే పిల్లలకు హాలీడేస్ వచ్చాకనే
అదే హాఫ్ డేస్ ఉ ఎప్పటి వరకంటండి మరి మళ్ళీ హాల్
ఏమోనండి ఎప్పటి వరకు నాకు తెల్వదు మే మొత్తం ఇస్ స్తరు ఎట్లాగు
ఆ హాలిడేస్ యితే మే మొత్తం మొత్తం ఇస్తారు మరి హాఫ్ డేస్ ఉ హాఫ్ డేసో మరి ఏ డేట్ వర్
ఉహు తెల్వదండి క్లియర్ గా నా గూడ ఇగ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిందాంక ఆఫ్ డే స్కూల్సే ఉంటాయి కదా అదే ఏప్రిల్ ఏప్రిలో మా అప్పుడైతే ఏప్రిల్ ట్వ ఎయిట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉంటుండే
ఊ
ఇగ ఇప్పుడు ఎట్లుండదో తెల్వదండి నాకు గూడా ఇదే ఇయర్ కదా మేం బాబును పంపింయడం
ఉ అవునా నేను గూడ ఇదే ఇయరు ఓకే అండి మరి బాయ్